హలో హలో
హలో
ఏం చేస్తున్నారు
ఏం లేదు ఎక్కడుంటా హనుమకొండ
తలను ఉ నేనే హోస్టల్ లోనే ఉన్నాను గా
అవునా మరి ఈ టైం లో కాల్ చేశారేంటి
ఉ ఇంత రెస్పెక్ట్ వద్దండి మనం ఫ్రెండ్స్
చెప్పండి
షాక్ అవ్వదు
ఉ ఆ
ఈ సరి ఉగాదికి రామను కాల్ చేస్తున్న స్పెసిఫిక్ గా మళ్ళ ఉగాదికి ఎందుకు అని కన్పెషన్ చేయకు లేదు లేదు ఫస్ట్ నీతోనే స్టార్ట్
నీ వాయిస్ బ్రేక్ అవుతుంది క్లారిటీగా కొంచెం మళ్ళా చెప్పండి
ఒక నిమిషం
బేక్ అవుతుంది
ఇప్పుడు ఓకే నా ఇన్సేపు వైఫై ఆన్లో ఉంది
అ
హలో వాయిస్ ఓకేనా ఇప్పుడు
ఆ ఓకే
ఆ సార్ అయితే ఈ సారి ఉగాదికి కొంచం గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాం వస్తా పిలితా కాల్ చేసాను
ఏమో మమ్మీని అడిగి ఒకవేళ వస్తా లే
మమ్మీ కూడా కాల్ చేసి చెప్తా నేను అంటే ఉగాదికి ఎందుకు స్పెసిఫిక్ గా అంటే మా దగ్గర అంటే మేము అందరూ కొంచెం నార్మల్గా వన్ డే సెలబ్రేట్ చేసుకుంటారు మేము రెండు రోజులు జరుపుకుంటాం అనమాట ఒక రోజు ఇప్పుడు ఒక రోజు దేవుని పెట్టుకుంటాము ఇంకొక రోజు దేవుని తళ్లిస్తాం అనమాట
అద
ఫస్ట్ డే ఏంటంటే దేని బట్టు కుంటాం డాడీ ఆ అంటే మేము మెయిన్ గా విశభ్రా మన కేడగ ఎరికింది కలుసం అనమాట బ్రహ్మంగారూ అనమాట మా గులదైవం అట్లా బ్రహ్మంగారి అంటే వాళ్ళ కష్ వాళ్ళ కేటగిరకి వస్తే ఇట్లా చాలా మంది ఉంట ఉంటారు ఏంటి వడ్లోళు హౌస్లోలు
గోల్డ్ వాళ్ళనేం
వాళ్ళు హౌస్ లోళ్ళు
అ
కమ్మలు కూడా కుడతారు ఐ మీన్ చెవులు కుడతారు
అవునా
ఉ ఆ వాళ్ళు మా దాని కిందకి వస్తారు అయ్యగార్లు కూడా మ దాని కిందకి వస్తారు
అవునా
మా దాంట్లో ఉన్నారు చాలా మంది అయ్యగారులు ఉన్నారు హౌస్కలు ఉన్నారు అంటే మా తెలుసు చుట్టాలల్లని మేము కూడా మేమెంది ఉంటే ఒడ్లోల్లం అనమాట ఒట్లు పని చేస్తాం కర్రలు ఉంట ఉంటాయి కదా మన టేబుల్స్ బల్లాలు చీర్లు కొ మన మంచము డోర్ కిటికీ ఇవన్నీ కట్టెతోనే ఉన్నాయని చేస్తాం
మీరా
హ
లో
సో ఉగాదికి దేవున్ జేసుకుందామ ఇప్పుడు మేము పని జేసే సామాను ఉంటది దా ఆ సామాన్ తోనీ ఆ ఇందే ఆ సామాన్ అంతా దేవున్ లాగా మొక్కి జేస్తాం ఆ సామాన్ ఎన్నది ఫస్ట్ నీట్ కడుగుతాం కడిగి వాటికీ పసుపు నున్ను ఆయిల్తో కలిపి మొత్తం రాసి వాటి నీటిగా చేస్తాం ఫస్ట్ కడిగి మంచి నీటిగా వాష్ చేస్తారు మాస్ చేసి ఊమ్ ఆసేసి వాటికి పసుపుతోన్ మొత్తం రాసి ఆ కంకణాలు కడతారు ఇంకా గంధమును, పసుపు కుంకుం పెట్టి బొట్లు పెడతాం ఐదు బొట్లు.
ఏమేమిటికి? మీర్ యు ఎలక్ట్రీషియన్ యూజ్ చేసేదానిక.
పందికి సామాను ఉంటయో అవి.
నేను కూడ రాను
ఇప్పుడు డాడీ ఎలక్ట్రీషన్ కదా, మేము కార్పెంటర్స్ కాదు కదా, మేము అంటే డాడ్ ఏ చె కార్పెంటర్ అందరికి కాదు మేము పెదనాన్న నా బాబాయ్ గట్లా తాతయ్య అందరు కార్పెంటరీ వర్క్ చేస్తాడు డాడీ కొంచం ఇంట్రెస్ట్ లేద అనమాట అంటే ఇంట్రెస్ట్ లేదంటే చేస్తడు చే
అ
ఎలక్ట్రిషియ మీద ఇంట్రెస్ట్ ఇంకా స్టడీ కూడా మధ్యన ఆపేసి వేరే వాళ్ళ దగ్గర నేర్చుకుని మరి చే ఇస్తాడు అనమాట ఇక గన్ డాడ్ ఏంటంటే పెద్దనాన్న వాళ్ళు గిట్ల ఉల్లి బాధషా అవిని యూజ్ చేస్తారు దేవుళ్ లాగా
మీరు జస్ట్ ఎలక్ట్ర్రిషియన్ ఏమన్నా వర్క్స అవి యూజ్ చేస్తారు అంతెన
ఇంటి స్కూల్ డైబటేస్ట్ ఇవన్నిటిని దేవుని లాగ అంటే ఇవి యూస్ వీటిని పెడతాం దేవుని లాగా
ఆ
వీటిని పసుపు పసుపు ఫస్ట్ మొత్తం నీటికి కడుగుతారు డాడీ అన్నీ ఏమైతే యూజ్ చేస్తారో అవన్నిటిని కడిగి ఇంకా పసుపున్న ఆయిల్తో మొత్తం తుడ్చి చే ఉంచుతారు ఒక పక్క కంకణాలని కట్టాలి కంకణాలు కట్టి ఒక్కొక్క సామాన్నికి ఆ ఒక్కొక్క సామానికి ఒక్కొక్క కంకణం కట్టుకుంటూ వాటికి బొట్లు పెట్టాలి ఫై ఒక్కొక్క వస్తువుకి ఏంటి ఇప్పుడు సపోజ్ ఆ
సేమ్ ఎట్లా అంటే వినాయక చవితికి ఇట్లా పెడతారు కదా అన్నిటికిీ అలానే ఉంది సేమ్
ఇప్పుడు సపోజ్ సుత్తి ఉందనుకో ఆ సుత్తికి ఫైవ్ బొట్లు పెట్టాలి
అవునా!
ఊ, ఫై అక్కడ, అక్కడ, అక్కడ, బొట్లు పెట్టాలి. అట్లా ఒకొక్క సమాన్కి, అన్ని సమాన్కి అట్లా పెట్టాలి. పెట్టి ఉమ్ ఈ పక్కన ఒక పక్క ఉంచుకోవాలి. ఇప్పుడు ఎక్కడైతే, మనం దేవుని పెట్టుకుంటామో. ఆ ఏరియా మొత్తం. పసుపుతోని, మొత్తం ఇట్లా అలకాలి. అ అలికి ఆ ఇప్పుడు, మనం అంటే ఇప్పుడు ఎట్లుంది. అలకకుండా అందరూ, ఆ మన రుబా అ కిందంత గచ్చు లేదంటే, టైల్స్ మార్బుల్స్ తే చ్చుకున్నారు గదా! ఇగా, మాది గూడా అదే కాబట్టి పా ఇట్లా అంటే పేడతో ఇట్లా కాకుండా, మమ్మీ ఓన్లీ పసుపు రాస్తది. కింద వాట్ రెండు పసుపు కలిపి
అవునా!
మ్ ఆ పసుపు రాసినంక, వాటికి పీటలు ఎస్తరు. ఆ పీటలు గూడా క కడుగుతాది. పిటలు కడిగి వాటికి పసుపు రాస్తది. పసుపు రాసి, దానిపైన పెట్టి ముగ్గులేస్తది. ముగ్గులేసి. ఇప్పుడు సామాను ఉంది. గదా ఇది డాడీ అంతా చేసింది. ఆ సామాన్ అన్నిటిని, ఒక్కొక్కటి అరేంజ్ చేస్తది. వాటి పైన మా డాడీ చేసి, ఆ డాడీ పెడతడు. ఇగా అన్నీ ఎందుకంటే, అవి క ఒక్కసారి ముట్టు పెట్నాం అనుకో, పూజ అయిపోయినాక, మళ్ళీ కదిలియొద్ దింగవాటిని. ను అక్కడ ఏమైన గూడా, మనం ముట్టుకో ఓద్దు. ఆ ఆ పొద్దున, పొద్దున కదిలియాలా. అందుకే ఇగా ముట్టుకోవద్దు. మళ్ళీ అవి కింద పడ్డ గూడా ముట్టుకోవద్దు, సో అందుకె మంచిగా ఫిక్స్ చేసి పెట్టాలి. ఫస్ట్ ఎ
ఆ ఫస్టేబుల్, ఆ టేబుల్ మీద
ఆ ఏ మనం ఇప్పుడు ఆ పీట్లు పెట్టినాం గదా!
అవునా! ఆ అన్నీ అల్లా పడతయా.
ఆ అంటే గా, మన ఇష్టం మనం ఎన్ని పి సామాను, ఎక్కువ ఉంటే చాలా పి పెట్టుకోవచ్చు. పెట్టుకొని. మోదుగు పూ ఉంటది. మోదుగు పూ తెలుసా! ఇట్లా ఆరెంజ్ కలర్ లో ఉంటది. మన హోలీ కి యూస్ చేేస్తారు. బ ఆయిల్ వేస్తే వాటర్ అవి, హోల్ కలర్ అయిత యి ఆరెంజ్ కలర్. ఆ కలర్ని అంటే, ఆ పూలని ఆ ఇంకా. ఇది ఇంట జుడు మామిడాకు ఇంకా, ఆ వేప పువ్వు. ఇవన్నిటిని, అక్కడ అక్కడక్కడ, ఊ అక్కడక్కడ సామాన్ మొ కనిపియకుండా పెడతాం. డెకరేషన్ చేస్తాం. మొత్తం డెకరేషన్, చేసినాక. ఊ పూజ చేస్తాం. ఇప్పుడు అంటే సపరేట్ గా ఒక దాటికంటే మంత చాలా ఉంటాయి. బుక్ ఉండదు, స్టోరీ చెప్త ఉంటారు. అట్ నా అంటే ఫస్ట్ టైం చేసుకుంటే నేమో, అయ్యగారు పిలిపిచ్చుకొని చేపిచ్చుకుంటాం. కానీ, ఇంగా ప్రతిసారిగా మేమే చేసుకుంటాం, గదా ఇంగా డాడీ చేస్తాడు. పూజలు ఇట్లా ఆ రోజు ఏందంటే, ఇంగా అసలు ఒకపోద్దుఉండాలి. ఆ పొద్దునుంచి, తినకు ఆ అందరం ఉంటాం. ఇంగా ఎవరం తినకుంట అట్లా. నేన్ ఉంటాం.
అంటే పాలు, ఏమి అవి గూడా ఏమి తాగరా?
ఆహా, ఏం తాగం అట్లే ఉంటాం. ఆ పూజ అయిపోయిదంకా. మ్ పచ్చడి చేసుకుంటాం. పచ్చడి ఏముంది, చింతపండు ఉప్పు, కారం బెల్లం వాటర్ వాటర్ పో గుడివాన్ని యాడ్ చేసి చింతపం వేసుకున్నాం కుండలు పెట్టి కుండలనే వేసుకుంటాం మేము కుండ కూడా కొత్త కుండ పట్ ఆ ఉమ్ ఆ కొత్త కుండ తీసుకొని రావాలి మల్ల కుమ్మరుల దగ్గర పోయి పాత కుండలు యూజ్ చేయ్యద్దు
ఉమ్ కుండలో చేసారా చారు పచ్చడి
ఆ ఆ
ఉమ్ పచ్చడి కుండల్లో చేస్తారా మీరు
ఆ ఎవ్రీ టైమ్ కుండలనే వేస్తాం కొబ్ ప్రతిసారి ఎప్పుడు వేసినా కూడా కొత్తదే ఉంటాయి కన్ఫాంగ మాది
అవునా
ఎప్పుడు పాతది యూజ్ చేయొదు
ఒకసారి చూసావా
కొత్త కుండకేసేం కుండను కూడా పుదించి వాటి కూడా కంకణం కట్టాలి పెద్ద కంకణం
ఆ కట్టి బొట్టు ఏమో పెట్
ఉమ్ కంకణం గటి వేస్తాం ఆ ఆ చేసి బచ్చపాలు చేసుకుంటాం ఇప్పుడు సామాన్ పెట్టినాం కదా ఆ సామాన్నికి ముందు పెద్ద ఇసరకు వేసి మోదు కాపుతోనే ఆ ఇసరాకు చేసి వాటి వాటి మీద మనం చేసుకున్నాన్ని చేస్తాం పెడతాం అనమాట ఏమైతే చేసుకున్నామో దీంతో పాటు బెల్ల స్వీట్ అన్నం కూడా వేస్తాం బెల్లం వేయకుండా చక్కరే ఏసి చేస్తారనమాట చక్కర వేసి దాంట్లో పప్పులు తీసేసి ఒక ఫైవ్ అయినా నైన్ అన్నా ఇట్లా ముద్దలులాగే చేస్ నీ పెట్టుకొని చేస్తాం
అవును ఒక జాత్
చేసి ఇట్లా ఎస్తాం నెక్స్ట్ డే మో కార్ల్ చేస్తాం అనమాట నెక్స్ట్ డే రోజు చికెన్ గిట్లాగా దంతా ఉంటది
టెంపుల్స్ కి వెళ్లరన్నమాట ఆ రోజు
ఆ ఆ నెక్స్ట్ డే చికెన్ కో అంటే కోడి కోసి అక్కడ దేవుని దగ్గర పెడతాం అప్పుడు కదిలించి చేతాం సందికతేమంటున మరి
ఆ వస్తలే మమ్మీని అడిగి కాల్ చేసి చెప్తా
ఆ సరే సరే మరి ఉంటానా
బాయ్